అక్క ఎక్క పిల్లలు స్కూల్కి ఏలిన్నారా అవునా ఎండలు వా చేేస్తున్నాయి కదా
ఆ అవును
ఆ ఇంకే మక్క ఏం చేస్తున్నారు ఇంకా లేద ఇకా ఇంకా లేదు ఇంకా లేదు మీరు ఆ ఏం లేదాకా హౌస్ వైఫే
హౌస్ వ వైఫ్ నా ఓకే ఓకే తినేస రా ఉమ్మ్
ఇం వాళ్ళని చూసుకొని ఉండడం అంతే ఇంట్లోనే డి పిల్లలు పాప యూకేజీ ను బాబు సెకండ్ క్లాస్ ఆ బాగా చేస్తారు వస్తాను ఇప్పుడు త్రీకి పాప వస్తుంది త్రీ థర్టీకి బాబు వస్తాడు ఇంకెక్కా ఇంకా ఏం లేద క్క
మ్మ్ మ్మ్
క మీ పిల్లలు స్కూల్ కళ్తారా
లే నాన్న ఇంకా పిల్లలు లేరు
ఇంకా లేదా అవునా అమ్మాయి మీ సిస్టర్ కదా అవునవును ఆ అదే ఎంత మంది సిస్టర్స్ స సిస్ మమ వా సిస్ అవునా అవునులేండి అవునులేండి ఆ అమ్మాయి బా మాట్లాడుతుంది
ఉమ్
అదే ఎవరీ తీఫలు వాళ్ళవి వయపయియి హ అవు అ